వున్న రాండి మెం బా అవునా అండి ఏం చేస్తున్నారండి మీరు
ఏమి చెట్లే ఖాళీగా కూర్చున్నాం
ఊహు ఫెస్టివల్స్ చేసుకుంట అలా అండి ఫెస్టివల్స్ చేసుకుంటున్నారా ఎట్లా చేసుకున్నారు అండి ఉగాది మంచిగా చేసుకున్నారా
ఉషు మాడికాయలు కోసి ఇగ ఇప్పుడు ఉంటది కదా మాడికాయలు కోసి చేసుకోవచ్చు విత్ మాడికాయలు రంజాన్ మనది కాదు
మనది కాకున్నా కాని మనం సెలబ్రేషన్ చేసుకోవాలి కదండి
ఆ మేము రంజాన్ మాది కాకపోయినా కానీ ఓన్లీ బిర్యానీ సెలబ్రేట్ చేసుకుంటాం అంతె ఉల్ ఇల్లు కడుకోవడం అంతే ఇల్లు కడుకొని దీపం పెట్టడం ఉగాది రోజు రంజాన్ రోజు అట్లనే చెత్తం
అవును ఫ్రెండ్స్ ఎవరన్నా పిలుస్తార అండి మా ఫ్రెండ్స్ ఎవరన్నా పిలుస్తారా రంజాన్ కి
వినపట్లే మా మాట్ నీ మాటలు
మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలుస్తారా రంజాన్ కి అంటున్నా
మా ఫ్రెండ్స్ పిలుస్తారు కానీ వెళ్ వెళ్ళం అంతే ఉ
ఊహ బ ఉగాదికి ఏం చేశారండి స్వీట్సు
క్షాలు బొబ్బట్లు భక్షాలంటే బొబ్బట్లేగా గ్యారెలు, సేమ్యాలు ఇంకా చానా స్వీట్స్ తింటాం ఉ
మీకు ఏం ఇష్టమండి
నాకా చాలా ఇష్టమైంది ఉగాది పచ్చడ బొబ్బట్లు
అవునా తిన్నారా మరి
తిన్నాం తిన్నాం మీరు చేసుకున్నారా
ఆ మేము చేసుకున్నాం అండి ఆ చేస్ కున్నాము మేము బొబ్బట్లు చేశాం మేము కూడా సేమ్యా గ్యాస్ గ్యారెలు తీ అన్నం అట్లా త్రీ ఫోర్ ఐటమ్స్ చేసామండి
ఆ
ఫెస్టివల్స్ కి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక ఆ తీసుకు శ్రీరామనవమి వస్తుంది కదా మీరు సెలబ్రేట్ చేసుకుంటారా గుడికి వెళ్తారా అండి
ఉ రాముడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడైతే ప్లాన్ చేసినా మేము భద్రాచలం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం భద్రాచలం శ్రీరామనవమి రోజు ఉ
మీరు వెళ్లారా ఎప్పుడన్నా వెళ్ళారా మీరు
ఎక్కడికి
భద్రాచలం వెళ్ళారా ఎ ఎప్పుడన్నా అంటున్నా ఒకసారే వెళ్ళారా
ఆ అన్నీ ఇంకా నె ఊ మేడ మేడారం ఇప్పుడు కూడా వెళ్ళలే ఫస్ట్ టైం కూడా వెళ్ళలే ఎప్పుడుకి వెళ్ళే మేడారం
ఏమేమ్ గుడీకి గుడికి ఎళ్ళారండి ఏ ఏం గుడికి ఎల్లారు హలో
ఆ చెప్పండి
ఏమేమ్ గుడికి వె
తగ్గలే ఇంకా ఆ తగలేదా ఏ తగ్గలే తమ్ముడా గోళీలు ఇచ్చిన బండుగా ఆ మొత్తం మళ్ళ శివుడి గుడికి వెళ్తాం రం గుడికి వెళ్తాం శ్రీరామనం రోజు భద్రాచలం ప్లాన్
అవునా శివరాత్రి జాగరం
ఆ జాగరం ఉంటాం ఫిషిగ్ చేసిన డేఠాలు లేసిన బోరకుాట్ అక్కడి ఉంది కూడా పెట్టి చూసి మీరు వెళ్తారా గుడికి మీరు వెళ్తారా
ఆ వెళ్తాం శివాలయం వెళ్తాం మేము శివరాత్రి రోజు వెళ్తాం శివరాత్రిరోజు శివాలయం వెళ్తాము
నైట్ వర్క్ పొద్దున వరకు అక్కడనే ఉంటాం వన్ టూ వరకు ఉంటది త్రీ ఫోర్ త్రీ టూ ఫోర్ ఆ త్రీ టు ఫోర్ బయట కూర్చుంటాం ఐది కరెక్ట్ గా పోరు గాంగనే పోయి ఇంట్లో వంటం
అవునా
హలో
ఆ చెప్పండి
మీరు షాపింగ్గిట్ల షాపింగిట్ల చేస్తారా అండి ఆ వినిపిస్తుంది చెప్పండి షాపింగ్ ఇట్ల చేస్తారా
ఆ చేస్తాం ఈ మధ్యన కొంచెం ఆఫర్ ఆఫ్ సినిమాల సెల్లుల్లా చూస్తున్నామ అండి సినిమాలకి వెళ్ళట్లే బయటికి
ఆన్లైన్ ఉవుటేనా
ఆన్లైన్ లోనే చూస్తున్నామండి ఆన్లైన్ లోనే చూస్తాం చస్తున్నామండి ఎక్కువ పెద్ద ఇంట్రెస్ట్
ఇప్పుడు పిల్లలకి కొత్తగా స్కేటర్ అన్ వచ్చింది అదైతే మంచిగా ఆడు ఉంటూన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హల్డే వచ్చిన నాన్నే పడుతున్నారు పొద్దుననుంచి సాయంత్రం వరకు అదే
ఇ మ పిల్లలు ఎండకు ఎలకుంట ఇంట్లోనే
ఆ మధ్యాహ్నము కొం కొంతమంది ఆడతారు కొంతమంది పంటారు ఆ వినిపిస్తుంది చెప్పు పండి
ఎలా అండి కొ అనిపిస్తుంది కదా మనికి కొద్దిసేపు పడు ఉన్నా
పడుకో పడుకోవాలి లేకపోయినా ఇంట్లోనే ఆడుకోవాలి బయట్టికిఅయితే వెళ్ళొద్దు బయటికి ఒకవేళ ఒకవేళ ఎండ దెబ్బ తాకినా గాని ఇరవై వేల తాకి కైతే
అవును మళ్ళా హెల్త్ బాగుండది కదాండి మరే భద్రాచలం ఎల్తే ఆ రోజు ఎండ కొడతది కదా మరి బస్ ఎట్లా రా ర రష్ మరి అక్కడ రష్ ఎట్లా మెయింటైన్ చేస్తారండి
తూ రలేేదండి మనము కొంచెం క్యాప్ మెయింటైన్ క్యాప్ చున్నీస్ ఏమన్నా తీసుకుని వెళ్ళాలి మనం బయటకు వచ్చినప్పుడు బస్ లో కూర్చినప్పుడు క్యాబ్ పెట్టుకోవాలి మనం విో కూర్చున్నప్పుడు అంతే ఎంండ కొట్టని ప్లేస్లలా కూర్చోవాలి
అవునండి
ఎట్లైనా అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్లనాగా మునిగేది
అవునండి అక్కడ కొ తనం చేస్తారా అంటడి వెళ్తే
ఏంటినిీ
అంటే భద్రాచల వలసి అక్కడ స్నానాలు చేస్తారా
హ చేస్తాం అక్కడ చేసి ఎవరైనా మా ఇంట్లోళ్ళు జ తీపించుకుంటే తీపిచ్చుకుంటాం తీపిచ్చుకొని మొక్కొని వస్తాం ఇక నైట్ వర్కన్నా వస్తాం నైట్ సాయంత్రం అట్లా భద్రాచలం కొంచెం దగ్గరనే ఉంది మాకు
అవునా అఓకే అదే ఇంట్లో పూజలు ఎట్లాగో చేసుకోవాలండి పూజలు తీసుుకొని ఇక్కడ ఊళ్ళో కళ్యాణం జరుగుది కదా
హ
వెళ్దాం అనుకుంటున్నాం మీదమ్ మా వా మా ఆయనకి కొంచెం ఆ రోజు పండుగ రోజు పని ఉంటది నేను రాను అంటున్నాడు వెళ్తే భద్రచీల మూలం అనుకున్నాం
ఆ
ఆయన రానంటున్నాడని ఆలోచిస్తున్నానండి ఉమ్ అవునండి గుడికికెవరన్నా వద్దంటార హలో
ఆ చెప్పండి
గుడికి ఎవరన్న వద్దంట్ర చెప్పండి ఉమ్
వద్ద్దన్నరు వస్తారు వస్తే సాయంత్రం అనుకని వచ్చి పన్లు చేసుకుంట్రూ గానీ
అవు నేనదే చెప్తున్నా పోయి వచ్చినాక సాయంత్రం పని చేసుకోవచ్చు పోదాం అనుకుంటాన చూడాలండి
మద్రాచలం వే ఇక్కడైనా సరే ఎండగొట్టిన గాని మనం క్యాబ్ పెట్టుకోవచ్చు చున్నీస్ పెన్టాల్ తెల్సు బ్యాక్స్ లలో బట్టలు పెట్టుకోచ్చు చున్నీస్ మెయింటైన్ చేయొచ్చు క్యాప్స్ మెయింటైన్ చేయాలే అట్లా బయ్ అక్కడ వెళ్ళిన బయట ఫుల్ ఎండ కొ డ్త ది కాబట్టి మనమ్ క్యాప్స్ చున్నీస్ కప్పుకుం టే కొంచెం ఎండ కొట్టకుండా చల్లగా ఉంటది
అవునండి ఇది కూడా నిజమే
ఎట్లనే అక్కడ చదివిన తర్వాత వాటర్నే ఉంటామని ఏం తీసుకొని పోకుండా ఎండ దెబ్బ తలిగిచ్చుకుంటే ఫీవర్ వామిటింగ్స్ అట్ల ఏమన్నా వస్తాయి కదా
అవునండి అది కూడా నిజమే ఉమ్ ఎట్లా జరుగుతున్నాయి అన్ తే పండగలకు పండగ చెప్పండి ఉమ్ ఏమ్లేదండి ఎంటెశ్వర బ్రేషన్స్ ఫెస్టివల్ అంటా ఆ ఇల్లు కడుక్కోవడం తోరణాలు పెట్ ట్టడం ఇవే సరిపోతూ ఉంటాయి తనే
కుంట్రా
ఆ బర్డే ఫంక్షన్స్కి ఇగ పిల్లలు పిలుస్తారు కదా అండి పక్కన పిల్లలకి ఇట్లా
ఉమ్ హు
త వల్ ప్రతి బర్త్డే కి అటెండ్ అయితరు తెల్సా అండి మా పిల్లలు హుమ్ వాళ్ళనిగా వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఇక పోవడం అంటే ఇగ వాళ్ళకి ఇష్టమని నేను కూడా ఏమైన్ వెళ్ళానంట వద్దానను
హలో
ఆ చెప్పండి వినిపిస్తుందా
ఉమ్ మేము కూడా అంతే బర్త్డేస్ ఉంటే వెళ్తాం మా ఇంట్లో బర్త్డేస్ అయితే చానా బాగా ఎస్సాము మా ఇంట్లో బర్డేస్ కూడా ఎక్కువ ఉంటాయి అ ఫస్ట్ బర్డే కి వెళ్ళాం
అవునా హ మేం కూడా వెళ్తాం ఫంక్షన్స్ కి బర్డే లకి ఆ చెప్పండి చెప్పండి వినిపిస్తుంది
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఉమ్ వెళ్తాం వెళ్తాం అండి ఫంక్షన్స్ కి ఇట్లా
మీ కూడా వెల్తం ఫంక్షన్స్ కి
ఉమ్
మీ దగ్గర ఫంక్షన్స్ ఎలా జెస్తారు
మా దగ్గరనా ఆ చెప్పండి
మీగ్గర ఎలా చేసార్ ఫంక్షన్స్
ఉమ్ బర్డే అయితే నే మంచినే ఏసుకుంటాం ఇంట్లో వరకు చికెన్ తెచ్చుకొని లేకుంటే బిర్యానీ తెచ్చుకొని
ఉంహు ఫంక్షన్స్ ఫంక్షన్స్
ఆ ఫంక్షన్స్ డి ఇప్పుడు ఎండాకాలం కదండి కొంచెం ఎండలు కొడాతంటే ఇట్లా
ఎక్కుఉంటాయి ఇప్పుడు ఎండాకాలంలో చాల ఉంటాయి ఫంక్షన్స్
మొన్న ఒక రోజు నైట్ ఉంటే ఫంక్షన్ పిల్లల్ని తీసుకుని వెళ్ళినమండి
కూడ మార్నింగ్ ఉంటే వాళ్ళకి స్కూల్ ఉంటది కదా ఈవినింగ్ పార్టీస్ నైట్ పార్టీస్
నైట్ పార్టీసే బెటర్ అండి ఇప్పుడు ఈ సమ్మర్కి
హలో
ఆ చెప్పండి
సరే
ఓకే అండి బాయ్
హలో